హలో
ఎలా ఉన్నారు
ఆ నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు మనము ఒక ముఖ్యమైన టాపిక్ గురించి విషయాల గురి
ఓకే
గురించి మాట
ఆ మాట్లాడండి హు బాగున్నానండి ఓకే మనం ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటి
ఈ రోజు మనము ఏజూకేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం సరేనా
అంటే మీరు ఎడ్యుకేషన్ అంటే మన ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి అండి
ఆ అవును
ఓకే
ఉ ఈరోజు మనం భారతీయ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను నేను
ఓకే
ఉ చాలా మంచి విషయం భారతదేశంలో విద్యా వ్యవస్థ చాలా పెద్దది మరియు విభిన్నంగా ఉంటుంది.
అవునండి మన దేశంలో విద్యా వ్యవస్థ ప్రధానంగా పాఠశాల విద్య ఉన్నత విద్య మరియు వృత్తి విద్యకు విభజించబడిందండి.
ఉ సరే ముందుగా పాఠశాల విద్య గురించి మాట్లాడుకుందాం సరేనా
అలాగే అండి భారతదేశం ప్రంలో పాఠశాల విద్య సాధారణంగా టెన్ ప్లస్ టూ విధానంలో ఉంటుంది కదండి.
ఆ అంటే మొదట పది సంవత్సరాలు స్కూల్ విద్య తర్వాత రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ మీద హైయర్ సెకండరీ విద్యా ఉంట ఉంటుంద అనమాట దాన్ని టెన్ ప్లస్ టూ విధానం అనేసి అంటా ఉంటారు
అవును మీరు చెప్పింది నిజమే మొదట ప్రాథమిక విద్య ఉంటుంది ఇది సాధారణ ప్రాదణంగా ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఉంటుంది.
ఉ అవును తర్వాత ఒక ప్రాథమిక లేదా మధ్యస్ త విద్య ఉంటుంద అన్నమాట ట ఇది ఆరోవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఉంటుంది ఈ విద్య అనేది
ఆ తరువాత హై స్కూల్ విద్య తొమ్మిదవ మరియు పదవ తరగతిలో ఉంటాయి కదండి.
ఉ అవును పదవ తరగతి తర్వాత విద్యార్థి
అ తమ ఆసక్తి ప్రకారం ఇంటర్మడియట్ లేదా ప్ల చదువుతారు అవును ఇందులో సైన్స్ కామర్స్ సు ఆర్సు వంటి గ్రూపులుంటాయి.
ఉ అవును సైన్స్ చదివేవారు తరువాత ఇంజనీర్ గ్ మెడిసిన్స్ వంటి కోర్సులు చేస్తా ఉంటారనమాట ఈవి చేసీ వాళ్ళు
ఆ కామర్స్ చదివే వారు అకౌంటింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ వట్టి కోర్సులు కూడా చేస్తూ ఉంటారు
ఆర్ట్స్ చదివేవారు సివిల్ సర్వీసెస్ లాలా సోషల్ సైన్సెస్ వంటి రంగాల్లో ముందుకు వెళ్తూ అంటారనమాట ఆర్ట్స్ వాళ్ళు
ఆ భారతదేశంలో చాలా బోర్డులు ఉ కూడా ఉన్నాయి అందులో చాలా రక రకాలు ఉంటాయి
ఉ అవును ఉదాహరణ ఎలా అంటే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ మరియు రాష్ట్ర
మా ప్రతి బోర్డు తమ సిలబస్ మరియు పరీక్షా విధానం ప్రకారం విద్యను అందిస్తుంది
ఉ అవును ప్రస్తుతం డిజిటల్ విధి కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంది
అవును అవును ఆన్లైన్ క్లాసులు ఈ లెర్నింగ్ ప్లాట్ఫాము విద్యార్థులు చాలా సహాయపడుతున్నాయి
ఉ అవును అవును ఇలాంటివి ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్కరుూ మగవారితో పాటి ఆడవాళ్లు కూడా చాలా ముందుకు వస్త వస్తా ఉన్నారు
అవునండి ఆ బేసిక్గా చూసు చకుంటే చిన్నప్పుటి నుంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటే ఆ మెమరీస్ అంటే ఒకటో క్లాసు నుంచి చదువుతున్నప్పుడు ఆ ఆ పదో క్లాసు వరకు అదొక ఆ స్టార్టింగ్ తెలియదు కాగాని తర్వాత ఇంటర్మీడియట్ అ నుంచి ఆ మంచి తెలివి నాలెడ్జు అవన్నీ రావడం వల్ల బాగా నేను జరిగింది మా విద్య మరి మీవి మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది
మా విద్యాభ్యాసం మొదటి పదో తరగ ఏను న్నాను అలా జరిగింది కొంచెం ఇ న్నాయి చదువుకోవడానికి న ఎలాగైనా చదవాల అనేే చదువుకుంట వచ్ చను మీర్ ఎ
మరి మీ ఆ ఆర్థి కంగా మీరు ఆ సౌలభ్యంగానే ఉన్నారా వీటి ఖర్చు కె మన ఇండియాలో ఆ అ చదవడం పాఠశాలలో
ఆ సౌలభ్యంగానే ఉన్నాము కానీ కొన్ని కొన్ని ఆర్ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల కొన్నిసార్లు నిలిచిపోయే సిచ్యువేషన్స్ కూడా వచ్చినాయి అప్పుడప్పుడు కానీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ముందు కే రావడం అనేది జరిగింది
అవునండి పేరెంట్స్ సపోర్ట్ చేయడం అనేది ఒక ముఖ్యంగా గర్వించ తగ్గ విషయమే ఆ పేరెంట్స్ ఊ సపోర్ట్ లేకుండా ఎవరు చదవడం కూడా కుదరదు ఆ వారి సపోర్ట్ ఉండం అందరికి
ఊ వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను ఎవరైనా ముందు ఏందండి
చెప్పండి
అదే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేమండి ముఖ్యంగా మన తల్లిదండ్రులు మనకి ఇచ్చే సపోర్ట్ని బట్టి మనం దేన్నైనా ముందుకు తీసుకని వెళ్ళగల మండి
ఉ అవునండి ఆ నాకు తెలిసి ఒక ఆ ఒక ఫ్యామిలీ చూసాను నేను దగ్గర నుండి ఆ ఫ్యామిలీ అయి యితే చదువుకోవడానికి వారికి స్తోమత లేక చాలా ఇబ్బందులు పడేవారు ఆబారు ఎలా అవునండి అలా ఎప్ ఇబ్బందులు పడుతున్నప్పుడు నా కూడా అనిపించేది వాల్ చూసి నాకు జాలి అనిపించేది కానీ ప్చ్ నేను అటు అప్పుడు నా సహాయం చేయలేని పరిస్థితి
ఊఆర్థికంగా మీరు కూడా త తక్కువ స్థాయిలో ఉన్నారు అప్పుడు
నేను పెద్దయితే మా పెద్ దేన్ తర్వాత అంటే చదువుకున్న ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా కొంతమందిని చదివించాలని అనుకుంటున్నాను
ఎంతో ముఖ్య అది ఇంకా ప్చ్ చాలా గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను చదివించడం అనేది ఈ రోజుల్లో అలాంటి మనస్తత్వం చాలా తక్కువగా ఉంది మనుషులకి ఎక్కువ స్వార్థమే ఎక్కువ నిండిపోయింది ప్రతి ఒక్కరికి కదా
అవును కానీ మన ఎడ్యుకేషన్ సి సిస్టమ్ కూడా అందరికి ఉచిత విద్య బోధిస్తే మంచిదేమో అందరూ చదువుకుంటారు.
హ్మ్ ఇప్పుడు గవర్నమెంట్ అదే ప్లాన్ చేస్తుందానుకుంటా చ్ ఇంకా వచ్చే రాబోయే రోజుల్లో వాళ్ళకి జరిగితే మంచిదని కోరుకు కుంటున్నాను నీకొచ్చిన గొప్ప చ్ అది ఏమన్ ఉంటారు గొప్ప మనసు ఉందిగా ఆ ప్రతి ఒక్కలకు టే ఎంతో మంది పేదలు కూడా చదువు కుంటూ ఉంటారు చదవలేని వాళ్ళు కూడా
ఇప్పుడు ఆ ఉచిత విద్యకు సంబంధించి సిస్టమ్ ఉందండి.
ఏం ఏమో అది చెప్పలేము అది వాళ్ళు రాజకీయ పరంగా ఏమన్నా సపోర్ట్ చేస్తే
ఓ ఓకే అయినా కూడా ఉచిత విద్య ప్రవేశపెట్టడం అందరికీ ఒక గొప్పవరమే. అందరూ చదువుకుంటారు పేదలు చదువుకుంటారు అలా ఏ ఆ వారు ఎన్నో ఉన్నతమైన అవకాశాలు ఆ తర్వాత జాబ్ చేసి వాళ్ దిన్ని పోషించుకోవటం ఆ మంచి మ మంచి జీతాలు ఇలాంటివన్నీ వాళ్ళ కుటుంబం బాగుపడ్డానికి అంటే ఉన్నతమైన స్థాయికి రావడానికి ఉపయోగప
అవును ఇప్పుడు చాలా మంది ఏం చేస్ ఉన్నారంటే ఆడపిల్లలకి తొందరగా పెళ్లి చేసేయడం
ఆ అది నేను కరెక్ట్ కాదని నేను అంటానండి. అది కరెక్ట్ కాదు అ అది కరెక్ట్ కాదు అందరూ ఆడ మగపిల్లలతో పాటు ఆడపిల్లలను కూడా చదివించాలి. ఆ ఈ కాలం లో అలా సమాజ్ నువు నాలా ఉండడం అనేది మన దురదృష్టకరం.
హ్మ్ ఇప్పుడు చానా వరకు మన జనరేషన్ లో ఆడవాళ్ళు కూడా మగవారి కంటే ఎక్కువ ముందు స్థాయిలోనే ఉన్నారు కదా ఏ విషయంలో అయినా గాని ఉద్యోగంలో గాని చదువులో గాని స్పోర్ట్స్ లో గాని ప్రతి ఒక్క విషయంలో ఆడవాళ్ళు ముందుకు వస్తున్నరు. అది ఎంత గొప్ప విషమె నేను కుంటున్నావ్
అవునండి ఇన్ ఇన్ ఇంకా మనము ఎంకరేజ్ చేస్ ఇంకా మారుమూల ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా గొప్ప గొప్ప స్థాయిలు కు వచ్చే అవకాశం
హ్మ్ అది కూడా నిజమే అండి
ఏదేమమైనప్పటికీ బాగున్నారండి అందరూ బాగున్నారు మా సిస్టర్ కూడా బాగానే మేము మా ఇ అట్లో చదివేశారు బాగానే చదువుకున్నారు మంచి జాబ్ చేస్తున్నారు
హ్మ్
మ ఆ ఎ ఓ బాగానే సంపాదిస్తూ కుటుంబాన్ని వారికి పెళ్లి చేసిన తర్వాత వారి కుటుంబాన్ని బాగా పోషి
హ్మ్ అదే ఎంతో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ అక్క కూడా చదువుకో చదువుకొని జాబ్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని ఇంటి కుటుంబాన్ని అన్ని చూకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ జాబ్ కి వెళ్ళి చెప్పడం అ ఏ మామూలు విషయం కాదు ఒక అమ్మాయిగా
అవును
తన సఫర్ అవుతూ చేస్తుందంటే గ్రేట్ అండి మీ సిస్టరు
హ్మ్ మీ మీ సిస్టర్ ఎలా ఉన్నారు
ఆ మా సిస్టర్ బాగున్నారు కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల మా అక్క పదో తరతి వరకే చదువుకునింది తర్వాత పెళ్లిి చేసేయడం అనేది జరిగింది మా అమ్మ వాళ్ళు ఆ సో అందుకని నా విషయంలో వాళ్ళు కొంచెం ఎక్కువ చదువు చదివిపించారు నేను ఒక త్రీ ఇయర్స్ దాకా జాబ్ కూడా చేస్ తను మా ఇంట్లో వాళ్ళకి కొంచెము నేను సపోర్ట్గా ఉన్నాను అది నాకు కొంచెం హ్యాపీగా ఉంది
సరేలేండి మరి మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అలా ఉండచ్చు దానికి మనం మాత్రం ఏం చేస్తాము
హ్మ్
కానీ అటువంటి పరిస్థితి మారితే బాగుంను అనిపిస్తుంది అప్పుడప్పుడు
హ్మ్ అప్పుడు ఎవరు మా అమ్మా నాన్న కూడా ఎవరు స పోటుగాలేరు అందుకని మా అక్క విష విషంలో అలా జరిగింది మా అక్క విషయం జరిగింది నా విషయం విషయంలో జరగకూడదు అనేసి చదివిపిచ్చారండి ది మ అది నా గొప్ప అని భావిస్తున్న అమ్మమ మా తల్లిదండ్రులు చదివిపించిన దానికి హ
మీరండి మీరు బాగా చదువుకున్నారా మీరు బాగా చదువు కొనే ఉంటారు
ఆ నేను డిగ్రీ మూడు సంవత్సరాలు కంప్లీట్ చేశానండి బీ. కామ్ కామ్ అంతవరకు చదువుకున్నాను అ మీరండి
మేము కూడా గ్రాడ్యుయేషన్ చేసామండి మరి స్కోరు బాగానే వచ్చిందా
ఆ బాగొచ్చింది సరేనండి ఇంకేంటి మరి విషయాలు
ఆ చెప్పాలండి
ఇంకేం లేదండి ఉంటానండి మరి అయితే
ఆ సరేనండి తరువాత టాపిక్లో మళ్ళీ కలుద్దామండి
అ ఉంటాను జాగ్రత్త తండి